ఆ లిఫ్ట్ చేసింది వన్ మినిట్ కి వినపడుతుంది
ఆ అవును వినిపిస్తుందా అప్పుడు బానే
క్లియర్గా ఉంది క ఏదన్న టాపిక్ ఎప్పు
ంట
డైలీ రొటీన్ ఏ నేనైతే పొద్దున్నే లెగడం పొద్దున్న అంటే మరీ పొద్దున్నే లగడంం మూడ్ ని బట్టి ఒక్కోసారి సెవన్ బయటికి మేం పోతుంటే ఒకసారి టెన్ లెవెన్ అయినా మెళకువ
అమ్మో బాబోయ్ మాకు అయితే ఎంత ఎందుకంటే వాటర్ సిక్స్ కి ఇస్తాడు మళ్ళీ సెవెన్ కి సెవెన్ థర్టీకి కట్టేస్తాడు ఆ లోపల బట్టలు అయిపోవాలి గిన్నెలు తోమేసుకోవాలి బ్రష్ చేసేయాలి
అ ఓ ఇట్ల పని అంతా చేస్తావా
పని అంటే ఏం చెయ్య అమ్మ లేకపోతే చేస్తాను అంతే
ఉ ఇక్కడ అయితే మా అమ్మ మాకు మార్నింగ్ సిక్స్ థర్టీకి తీస్తాడు కరెంట్ తీస్తాడు సిక్స్ థర్టీకి తీసి సెవెన్ కి ఇస్తడు ఆ అర గంటలో వాటర్ వస్తాయి అప్పుడు మా అమ్మ లేసి వాటర్ పట్టేసుకుంటది మా అమ్మ మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే నేను ఇంక ఏ పని చెయల్సంది లేది చేయను కూడా అసలు మా అమ్మ చెప్పదు చెప్పినా చెయను అనుకో అన్నిటికీ ఆన్సర్ ఒకటే వస్తుంది అనుకోకే
చేయకపోతే మాములుగా ఉండదు మా ఇంట్ల
ఉ మా అమ్మ ఎక్కువగా నాకు ఏం చెప్పదు చెప్పేదల్లా లేచి ఆ టిఫిన్ చేసి కూర్చోవచ్చు కదా స్నానం చేసి రావచ్చు కదా ఎంతసేపు ఫోన్ యేన ఇవి తప్ప ఇంకేం రావు మనకి మా అమ్మ పనికి వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు అంట్లు తోమడం గదులు తుడవడం అలాంటివి చేస్తాను స్టిచ్చింగ్ చేస్తాను అన్నమాట అంటే మర్
అ హో స్టిచ్చింగ్ అంటే నువ్వే నాకు కా ఇస్తా బయట వాళ్లే అండి ఇవ్వరంట కదా
ఆ ఆ చెప్పిన్నా మా ఫ్రెండ్ ఉంది కాని
ఆ అన్ని అంతే మా వా నార్మల్ అహ ఎంత స్త్రీచింగ్
బయట వాళ్ళు ఇవ్వడం అంటే ఎవరివి కుట్టను నేను ఏమైంది అనుకున్నవ్ రా ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇప్పుడు మెషిన్ తెచ్చుకుని ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనుకో అనుకో అంటున్నాను అవుతుందిలే ఫైవ్ ఇయర్స్ అ తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నేను వీధిలో ఉన్న వాళ్ళు అందరికి కుట్టేసాను ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు
అయ్యో అలా ఎలా
అంటే మనది ఫ్రీ సర్వీస్ అన్నమాట ఇంటికి ఇప్పుడు ఒకళ్లు వచ్చి కుట్టించుకున్నారు అనుకో వాళ్ళు ఫస్ట్ టైం కదా కుట్టించుకునేది మీషో లో ఇప్పుడు పెడతాడు చూడు మీషో యాప్ ఎక్కించుకున్నాక ఫస్ట్
అవునవును ఉ ఉ అవును జాకెట్స్ కుడతావ అక్క
బ్లౌజ్ నిన్న మా అమ్మ ది స్టిచ్ చేసాను అమ్మో మా అమ్మ నన్ను పిచ్చిగా తిట్లు తిట్టేసింది అసలు మాములుగా కాదు
అయ్యో
అసలు అది శారీ మీద బ్లౌజు వద్దు వద్దు నేను బయట ఇచ్చుకుంటాను వద్దు అని చెప్పి నా అసలు వింటే కదా అ లేదు లేదు నేను కుట్టేత్తాను అని చెప్పి ముందు కట్ చేసి పడేసాను నైఫ్ తో సడెన్ గా కట్ చేసెసాను చాలా జాగ్రత్తగానే కట్ చేసాను కా కుట్టాను కుట్టినప్పుడేమో మెషిన్ నా పడట్లే మెషిన్ ఒకటి హ్యాండ్ ఇచ్చేసింది నాకు అదేమో కొంచెం సిల్క్ టైప్ లో ఉంది సారీ
నేను ఫాల్స్ లు ఎత్తానంటే నే మా యమ్మ ఇవ్వదు సైడ్ ఈ చీరలకె సైడ్ లేత్త ఎత్తనంటే ఎస్తుంది కానీ ఫాల్న్స్లు ఎస్తానంటే సరిగా రాదన్నకు ఆమల్గా మాడ్రస్ ఎస్ యితే మాక్కని మిషన్ తక్కుమ అనక తక్కుతు మకు
నీ కూడ వచ్చాదే
నాకు మీషన్ వచ్చు మామలుగా హ్మ్
తొక్కడం వచ్ కానీ ఆయన కుట్టడం రాదు
కొట్టడం అంటా మొన్న అమ్మ చెప్పింది టాప్ అదే మెటీరియల్ ఇచ్చింది అద నా అకే కట్టినందుకు అన్నకి ఇస్తే అది అమ్మ చెప్పింది అలా డ్రెస్ కుట్టేసి ప్యాంట్ అవన్నీ మనమే అలెక్స్ చెప్తే కొడతాం గాని మన హలో
ఆ ఏంతే వర్లా నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ శారీ తోటె ఆ వైట్ ప్లాస్తో ఉంటది, కదా అవ్
ఇప్పుడు అన్ని ఫ్రాక్స్ ఫ్రాక్స్ చేస్తున్నారు కదా
ఆ ఫ్రాక్స్ కొట్టలేదు అందుకే అన్ని నార్మల్ అయిపోతున్నాయి అని చెప్పి ఆయ్ మాట్లాడకూడదు
ఆహ నాకు మెసేజ్ వచ్చింది అక్క చూద్ త్తన్నా
ఆ చదవకూడదు ఏం చదకూడదు అందులోంచి వచ్చినయి ఇప్పుడు హ్ హా యి ఆ శారీతో అందరు ఫ్రాక్సే కొడుతున్నారు ఏ ముందులే అన్సి చిరాగొచ్చి సరే కొంచెం డిఫరెంట్ గా ద్దాన్నే ప్లాజో కుట్టాను అనమాట వైడ్ ప్లాజో కొంచెం ఏంటి ష్ శషరరా శషరరా టైప్ కుట్టాను
ఆ అప్పుడ చాలా
షార్ట్ కుర్తి అది కుట్టాను పాప్ అలా కొంచం మరి అంత వరస్ట్రాల
ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఇం క్లాత్ తీసుకుని నైట్ నైట్ డ్రెస్లు కొనుక్కోకుండా ఫ్రాక్ కింద కొంచెం ఈ ఈ అదే మోకాలు కిందకు కుట్ వున్నా
అవునా మరి స సమ్మర్ కదా ఈ కాలం నుంచి అది ఒక్కటి
కాపు ముడి చెతు
అవును ఇప్పటి నుంచి అందరూ ఇంకా నైట్ డ్రెస్సుల మీద పడతారు నైట్ వేర్స్
మా ఆ చే
ఏంటాక్క
షటిల్స్ ఆడొచ్చని కాక్స్ తే కొన్నాం షటిల్స్ లేవు కానీ కిక్ంది సమ్మర్ లో ఎక్కువ ఆడతార ఆయన ఆ అదే అప్పుట్లో సమ్మర్ వచ్చే నేనలు ఈ సెలవులు వస్తే చాలమ్మా ఇంకా ఆ తొక్కుడిళ్ళలో దాగుడుమూతల ఆ కోడుకుండాటలాండి ఏ సామానలు తెచ్చేసుకోవడం ఆకషం పెడాలు డబ్బులు
అవును సామాన వాటికు వాడి వ
శర్ర మట్టి ఆ మట్లు ఆ మట్టిని శుభ్రంగా సాఫ్ట్ గా పౌడర్ లాగా అయిపోయేలాగా చేసడం ఏ ఆడేవాళ్ళు మట్టి తోటి మ మట్టి తోటి మళ్ళీ సామాన్లు చేసేవాళ్ళు ఆ మట్టిక వస్త
ఇప్పుడు ఎవరు ఆడట్లేదు
ఇప్పుడు అన్నీ ప్లాస్క్ వచ్చేసినాయి కదా ఆ ఆ మట్టి కోసం ఆ బం బంక మట్టి వటి కోసం తెగ తిరిగేసేవాళ్ళు ఎక్కడ దొర కదా అని తెచ్చేసుకునే వాళ్ళం ఫోన్స్ ఉ అటిలతో ఆ భంగమ ఫోన్స్ చేసేసుకుని ఎండలో పెట్టుకుని ఎండబెట్టాడు భలే వున్నాయిలే ఇప్పుడు అందరు ఫోన్లు వీడియో గేమ్స్ అవి తప్ప ఏమాడ
అంతే అయ్యే
ఆ
ఇప్పుడు ఇంకా ఎన్ని లేవు అది ఏమ గేమ్స్ ఆడుకున్నాము ఎంటక్క
వంట వచ్చా నీకు
ఆ వచ్చు వచ్చు
అన్నీ అన్ని వండుతావా కోల కర్రీస్ అన్ని
వండుతా నాన్ వెజ వండుతాను ఎక్కువ వెజ మాటన్ బాగా వండుతా ఏంటక్క
మ ఎక్కువ మట్టనే తింటారంటగా ఆయన మటనో ఫిషి మటనో ఫిషి అ పన ఎలాంట
ఫిస్ జోలికి వెళ్ళనాాం చికెన్ జోలి కూడా వెళ్ళనాాం మటనే
కానీ మా అమ్మ బాగా చేస్త బాగా చేస్తుది ఎప్పుడైనా వేడి వేడిగా కొంచెం పులుసు అంతే లేకపోతే ఫ్రై చేస్త ఇది తింటాం అంతే తప్ప కూరలోది అసలు ఎక్కదు మనకి
సగం ఫ్రై అంద స అ మ బంండే మకులు స ఇప్పుడే న వచ్చుతుంది మాకు బెండకాయ మొక్కలు పల్
బాగుంటాయి నేను కూడా వెంటకి
ఉమ్ నార్మల్గా అయితే నాకు నచల్
అవును బాగోధు
మా ఫ్రెండ్ ఎవరు రిలయన్స్సుకెళ్ళిందంటే అండి మాెళ మా చిట్టుకి మామిడికాయలు కాదు మామిడికాయ కావాలంట కోసత్త కోసత్తానంటంది అవి తయార అవకుండా వెళ్ళకపోయినాను ఆల్రెడీ బొడ్డల్లో వంచట్లేదు లే కోసుకెళ్ళిపోతున్నారు
ఇప్పుడు అదే ఉప్పు కారం వేసుకుని తింటాక బాగా ఎక్కడ చెట్టు ఉందా అని వెతుకుంటాను
అ అవును బానే దిగినాయి కాగానీ కాయలు దిగడానికి దిగినాయి ఫస్ట్ దిగినప్పుడు ఎన్నన్నాయి ఇప్పుడు లేవ అయ్యండి అయిపోయినాయి కో కోసతున్నారు పిల్లలు అసలా సరేలే అనేసి నేను మాట్లాడచ్చు మొన్న న ఏను చూసాను ఒక ఇద్దరు పిల్లలు వచ్చారు ఉన్నాయ అను షర్ట్లు ఉన్నాయి అదే మన సంవత్సరం ఒకటే కాయగాస్తుంది ఈ సంవత్సరం మ బాధిగని కా సరలే పోనీలే బానే దిగిన అనుకున్నా నేను బయట అద చెప్పానుగా అడ్రస్ స్టిచ్ చేసుకుంటున్నానని స్టిచ్ చేసుకుంటూ కూర్చున్నాను చూడలేదు అసలు అల్ ఇప్పుడు వచ్చి కూడా కనపడలా నాకు ఏంట సౌండ్ వస్తుందని చూత్తే కోస్ కొని పరిగెట్టేత్తున్నారు. సరే అన్నలంతే ఇంకా చూడాలి చివరినించి ఆ చివరికి అయ్యో బాబోయ్ ఎలా పరిగే ఎలా తెలీదు అసలు చె మా రెండ నిమ్ష్ రెండు చెదలు కూడా పట్టిండదు మాయమైపోయింది అంతే
హ్మ్మ్
అమ్మాయి వాళ్ళ నన్ను తిట్టి అవును నీకు ఎదురుకుండా ఉన్నా కనిపించట్లేదా ఏం చేత్తున్నావు అని పోనీ లేమ్మా అన్నా
టెంకాయిల్ కోసుకుంటే మళ్ళ ేనా
ఇదివరకు నేను వెళ్ళదాన్ని నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయ్ మేము కూడా అలాగే కదా స్కూల్లో అలా బ్రేక్ ఇచ్చినప్పుడు అలాగే లేపి తెచ్చేసిం మ్మ్
చాలా ఎక్కువ రేట్లు ఇప్పుడు ఉసిరికాయ్
నార్మల్ ఉసిరికాయలు కాసు ఉసిరికాయలు కాదు సే కచ్చే